ఒ
హలో
హలో హలో టటీీమ్ మెంర్స్ త ఆమె యాదరుు ఇ్రే ఒంద గ్రూప్ మ్రిీ హాలో నిన్ నంబర్ కొత ని అళు నిన్ నంబర్ కొడ్తని మట్తాకుడ్రీ ఏన నార్మల్ హాలో మాట్ హాలో విన్న పడుతుందండి, అండీ కొంచెం వాయిస్ బ్రేక్ అయితుంది, మీది
హలో
ఆ
ఉ ఆ వినిపిస్తుంది ఇదో ఇప్పుడు వినిపిస్తుంది.
వినిపిస్తుంది వినిపిస్తుంది, ఏం లేదండి కొంచెం అసైన్మెంట్ వర్క్ ఉండేని చెప్పి మా ఫ్రెండ్ రూమ్కి వచ్చానండి.
అవునా దానికి ఎక్కువ వాయిస్ వినిపిస్తుంది మీ ఫ్రెండ్ది,
ఆ హండి ఆ క్రిప్టో అని చెప్పి ఒక సబ్జెక్ట్ ఉందిరా,
ఓకే దాని గురించి చెప్పగలరా సబ్జెక్ట్ గురించి లైక్ ఎలా ఏంటి అని
అది నెట్వర్క్ రిలేటెడ్ బ్ెక్ట్ లైక్ ఇప్పుడు మనం ఎ ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ అని ఎలా చేస్తాము. ఒక కో ఇప్పుడు నీకు ఒక మెసేజ్ సెండ్ చేసానంటే అది నీకు ఎలా సెండ్ అవుతుంది, ప్రాసెస్ దాని గురించి చదవడం మెరా
ఓకే
ఉ అది ఒక సియాపో నస్ అసర్మెంట్ ఇచ్చారు ఇంకా దాన్ని చేయడం కోసం ఇంకా మా ఫ్రెండ్ పీజికి వచ్చా ఉ మా ఫ్రెండ్ ఇంకా పిజ్జా ఆర్డర్ పెట్టింటే తింటున్నా,
ఓ మీకేనా అండీ నాకు పిజ్జా తెరా ఎప్పుడు మీట్ అయ్యదు ఇంకా ఇంతేన ఫోన్ కల్స్ ఏనా ఇకా మీట్ అయడం మ
ఒక ఫైవన్ డే మనం మీట్ అవుతామండి
ఇన్నిసార్లు కాల్ మాట్లాడినక ఒక అ ఇన్నిసార్లు కాల్ మాట్లాడినక ఒకసారి కూడా మాట్లాడుకోకుంటే బాగుండదు కనుకోకుంటే బాగుండదు మ్ ఆ కలుస్దాము కూడా
బెంగళూరు లో చదువుకుంటున్నా అండి మీరు ఎక్కడన్నారు.
సేమే అంటే అదే ప్లేస్ అదే ఊ రే బట్ ఎక్కడని ఎగ్జాక్ట్ గా నేను చెప్పలేను, బట్ ఇదంతా అయిపోయినాక కావాలంటే ఒకసారి టెస్ట్ చేసుకుందాం, నా నెంబరు తెలుసు కదా ఆ అప్పుడు కావాలంటే ఒక్కసారి కలుస్దాం మ్ అదే స్టార్ట్ చేసారా లేదా హోంవర్క్ ఇంకా
ఇంకా లేదండి ఒక మినీ ఎస్సైచన్ ఉంది తన ఫ్రెండ్స్ చేస్తున్నారు, అండి సో షీ ఇస్ రెఫరింగ్ మీ టూ అక్ విత్ దెమ్ ఆ అండి తను వాళ్లు ఇంకా వెళ్ళారండి ఆ ఐఐటి కాన్పూర్ కంటే వెళ్ళారు టాప్ మా కాలేజ్ని వాళ్లే హైయర్ అయ్యారు సో ఇప్పుడు వాళ్లే నడిపిస్తున్నరు అండి కాలేజ్ లో ఎస్ఐహెచ్ ఎలా ఉన్నో అలా మినీ ఎస్ఐహెచ్ చేస్తున్నరు అండి కాలేజ్ లో
ఓకే మినీ ఓకే అవును
మ్ అది అది నేషనల్ కంటే పోయిండి ఇది నేషనల్ వరకు లేదు మన కాలేజ్ మా కాలేజ్ వరకు అ అంత వరగుమే మ్ ఒక ఫైవ్ మెంబర్స్ ఇంక అప్పుడు టీ మ్ ఫైవ్ మెంబర్స్ ఉండే అండి వాళ్లే అప్పుడు కొత్త ఒక వెబ్సైట్ బిల్డ్ చేసి సోది సోది ఇక బిల్డ్ చేసి వాళ్లే ఇంకా కండక్ట్ చేస్తున్నారండి ఓకే ఏం ప్రాబ్లమ్స్ లేవు అ
అదే అదే
ఇంకేంటండి
చెప్పాలండి మా హౌ వాస్ యవర్ డే అంటే ఫుల్ అంటే చానా రో మా ఈ ఎగ్జామ్స్ అయిపోయినక మల్ల కొంచెం నిద్ర లేదు ఏం లేదు కదా సో టయర్డ్గా ఉండి కొన్ని రోజు రెండు రోజులు బాగా పండుకొని మళ్ల ల్యాబ్ ఇది క్లాస్ కి వెళ్ళాము ఆ ఇంకా ఫస్ట్ టూ అవర్స్ ల్యాబ్ ఉంటే మాకేం చిల్ల్ అండి మేము పోయిడిస్తాం ల్యాబ్ క్లాసు తీ రీ క్లాసులు కంటిన్యూ అయిపోయాయ ఫుల్ టైర్డ్ అయిపోయినాం టైర్డ్ అయినప్ప డు మళ్లా రేపటికి అసైన్మెంట్ లో అవి ఇవి రాస్తూనే ఉండాలి మ్ అంతే తప్పదు మ్ హూ వీకెండ్ వీకెండ్ పండుకోవడమే ఇంకా జస్ట్ ఇదేదబ్బా ఈ మూవీ చూసాము మేడ్ ఇన్ కొరియాని అది బా బావుండే కదా అని చూసి ఫుల్ ఎగ్సైటై చాలా రోజుల తర్వాత ఒక గుడ్ మూవీ విత్ ఫ్రెండ్స్ ఎజాయ్ చే సాము చూడండి
ఏం గురించి అండి మూవీ అది
మూవీ ఏం లేదండి ఫస్ట్ ఓపెన్ చేస్తేనే హీరో ఇంట్రడక్షన్ ఇస్తారు హీరోయిన్ ఇంకేం ఇంట్రడక్షన్ అంటే నాకు ఈ కొరియా వెళ్దాం అనేది తన ఆశయం అంటే లైక్ ఇష్టం తనకీ కొరియా వెళ్ళడం అంటే
ఓకే
ఆ ఆ కొరియా ఎలా వెళ్తుంది అనేది స్టోరీ రిలేటెడ్ అంతా ఇప్పుడు స్టోరీ చెప్తే మీకు ఓకే అంటే చె ప్తం లేదంటే మీరు సినిమా చూస్తారంటే చూడండి
లేదు ఒక సమ్మరి ఆ టైప్ చెప్పండి పర్ల
ఆ ఏం లేదు ఫస్ట్ ఇంటర్వెల్ కదా ఆపిల్కి ఆ పిల్ ఆ పిల్ల ఒక ఊర్లోనే ఒక ఇది అబ్బ మ అని ఒక క్యారెక్టర్ పేరు లవ్ చేస్తాడు ఒక లవ్ చేసినాక ఇద్దరు ఏదబో బాగా కొన్ని రోజులు ఉంటారు అది ఇది ఉంటారు వాడు బార్ షాప్ లో పని చేేస్తా టాడు వాళ్ళకి ఇంట్లో కొన్ని అప్పులు అవి ఉంటాయి అవన్నీ తీర్చాలని బార్ షాప్ లో పని చేేస్తూ ఉంటాడు పని చేస్తున్నప్పుడు సడన్ గా ఒక రోజు వాళ్లు కేరళ సైడ్ వాళ్లు టోర్ సినిమా అంతా పో పొంగల్ చేసుకున్నారు అంటే ఫెస్టివల్ వస్తది చూడు మనకి ఉగాది, దసరా నా వాళ్ళు పొంగల్ చేస్త కదా అప్పుడు చేసేటప్పుడు వాళ్ళ హీరోయిన్ వాళ్ళ హీరోయిన్ వాళ్ళ డాడీ చూసే వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఉండడం వాళ్ళిద్దరూ యాడికి పోయిన అయితే నువట్లే చేస్ నెక్స్ట్ రోజు ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ హీరోయిన్ కి పెళ్లి సంబంధం సెట్ చేస్తారు
అయ్యో
ఓ పాపం పెళ్లికొడుకు నీకు ఇష్టం లేదని తెలుసు నేను కింద నో అని చెప్తా అని చెప్పుకోకుండా ఎస్ అని చెప్పేస్తాడు ఓ హీరోయన్కి ఇంగా డిఫికల్ట్ అయిపోద్దీ ఇంకా అయినాక హీరోయిన్న్నీ హీరోనీ కల్చడానికి పోద్దినైట్
ఓకే
అప్పుడు హీరోకి హీరో హీరోకి మళ్ళా హీరోయిన్ వాళ్ళ డాడీకి కొంచెం మిస్ అండర్ స్టాండ్ అని గొడువ పడతారు
అయ్యో పాపం
ఇంటి వదిలేసి వచ్చేస్తది హీరోతో పాటి కొన్ని రోజులు సైలెంట్ గా అదే ఇదే ఉంటారు హీరో ఏమంటాడు ఒక రోజు బీచ్ దగ్గర పోయింటే ఇంకా మన ఇద్దరు బయటకు పోదాం ఇట్లే ఉంటాం కాదు ఎట్లున్న నీకు డ్రీమ్ ప్లేస్ కొరియా నే కదా అక్కడికి వెళ్ళి మనం సెటిల్ అయిపోదం అది ఇది అంటాడు అంటే కొరియా వెళ్దాం అంటే మనకు కొంచెం ఇన్కమ్ కావాల్సింది ఫ్లైట్ టికె కెట్స్ కని అక్కడ కొన్ని రోజులు స్టేట్ చేద్దాం కదా ఆ సరిపోయారు వాడేం చి అక్కడ హీరో ఏమంటాడాంటే ఆ నిక్ జాబ్ చూసాము అక్కడ హోటల్ మేనేజర్ కాలేజ్ లో నువ్ అదే జాయిన్ చేసి జాబ్ చూడోచ్చ అది ఇది అని ఆ హీరోయిన్ ని ఒప్పి ఇచ్చి వెళ్ళిపోతారండి హీరోయినే ఇంక సర్లే అని ఫ్లైట్ కి ఈరోజు ఫ్లైట్ ఉంది ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఫ్లైట్ ఉంది వాళ్ళకి సో ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత ఇంకా ఫ్లైట్ ఎక్కుదామని చూస్తే హీరోయిన్ ఫ్లైట్ ఎక్కి ఉంటది హీరోకి కాల్ చేస్తూ ఉన్న ఇంకా అసలు కాల్ లిఫ్ట్ చేసి వస్తున్నాను వస్తున్నాను అనే చెప్తూ ఉంటాడు
తను ఎక్కడికి వెళ్ళింటాడు తను ఎక్కడికి ఏళ్ళింటాడు
అదే చెప్తానండి ఇంకా సరే ఫ్లైట్ ఎక్కినాక ఇంకేబ్బా వాళ్ళ అమ్మ కన్నా ఫోన్ చేసి చెబుదాం వెళ్తున్నానని నా డ్రీమ్ ప్లేస్ చిన్నప్పుడు నుంచి వాళ్ళకి తెలుసు కదా
అవునవును ఇప్పుడు ఫస్ట్ కొంచెం అమ్మాయిలకి కొరినంటే కొంచెం పిచ్చిఉంటుంది కదా అండి
వచ్చి ఉంటాది ఇంకా వెళ్దామా అని చూస్తారా ఇది వోఎదబ వెళ్దాం అమ్మకు ఫోన్ చేస్తారు అప్పుడు వెళ్దాక వాళ్ళ అమ్మ అంటది ఇప్పుడు ఏదబ్బా నీక్ ఇప్పుడు గుర్తొచ్చ మా అమ్మా మేము మీకి ఫోన్ చేయడం మా డబ్బులు అంటే మీ నాన్న డబ్బులు తీసుకున్నప్పుడు లేదు కదా ఇట్లా అని అని చెప్పారండి అవును అవునా అవున్ అట్లయితే ఉందాం ఫస్ట్ చేసి ఫోన్ చేసి నీకు మళ్ళా చేస్తానని చెప్తాడు అప్పుడే చూస్తే కొరియా ఫ్లైట్ అప్పుడే మూవ్ అయితూ ఉంటది హీరో చూస్తే ఇంకా వస్తూ ఉండుడు
అయ్యో
ఆ అప్పుడు తెలిసింది ఏమంటే హీరోయిన్కి ఏం తెలిసింది ఇక్కడ మోసపోయారు అని తెలిసింది హీరో మోసపోయారు వాళ్ళ డాడీతో డబ్బులు తీసుకోని హీరో గాడు ముంబైకి జంప్ అయి పోయాడు
ఎంత నమ్మింటుందండి ఏమి నమ్ అంట్ పేరెంట్స్ ను వదిలి ఏలా
అలా వచ్చింది వీరు నమ్మేసి వీరు చూస్తే మోసం చేసి వెళ్ళిపోయాడు ఇంకా తను ఇరార్బా తను ఒకటె ఉంది ఆయన అట్లే కొరియాకి వెళ్ళిపోయింది
ఒకే
ఆ కొరియా వెళ్ళాక ఇంకదప్ప ల్యాండ్ అయిపోయింది ల్యాండ్ అయినాక ఫుల్ ఎడుస్తది ఫ్లైట్ లో కన్న కింద దిగినాక
పాప గా అండి ఇంకా ఎలా సర్వైవ్ అవుతుంది వితోట్టు అక్కడ ఏం పరిచయంలే
ఏం పరిచయం లేకుండా స్టార్ట్ అయిన వెంటనే ఒక మెజిషియన్ ఆ అమ్మాయి హీరోయిన్ ముందుకు వస్తారండి
ఓ నయిస్ హ
ఓకే మెజిషియన్ వస్తాడు ఒక ఫ్ ఇస్తాడు ఒక కొటేషన్ ఇస్తాడు నువ్వు ఎక్కడ అనుకుంటే అక్కడే ఆగిపోద్ది నువ్ మూవ్ ఆన్ అయితే అది కూడా మూవ్ ఆన్ అయిద్ధి అని ఒక కొటేషన్ వస్తది దాంట్లో మోటివేట్గా అన్పించింది ఇంకా సర్లే ఆ అదే బాయ్ ఫ్రెండ్ హోటల్ లో చూసింటారు కదా స్టే చేయడానికి
ఆ
ఆ హోటల్కి పోతది కొన్ని రోజు స్టే చేస్తది అది కూడా మోసం అనుకున్నాాం మేము సినిమా చూసేటప్పుడు అది మోసమే కాలేదు ఒకే స్టే ఇచ్చాడు మళ్ళా ఇదేదో అంత ఇచ్చాకా ఇంకా అయిపోయిందని వాడు ఇంకా మనీ ఫోన్ మళ్ళ అప్పుడు మళ్ళీ రిప్లై ఇస్తాడు ఇంకా ఫ్లైట్ ఎక్కనాల నుంచి ఫోన్ స్వి స్విచ్ ఆఫ్ చేసుంట అప్పుడు రిక్వెస్ట్ చేసారు నేను చేయడం తప్పే అనిపించింది నాకి ఆ న తప్పలేదు నే డబ్బులు తీసుకుని వెళ్ళితున్నా నువ్వు డ్రీమ్ ప్లేస్ కొరియా అని అన్నావు కదా నువ్వు అక్కడే సంతోషంగా ఉండునన్ను మర్చిపోయిచ్చు అని చెప్తాడు డి కానీ ఆ అమ్మాయికి చాలా బాదేస్తది కదా
దాకు
ఇంటన్నారా అండి
ఆ అండి
బా చేసారు కదా అదే చూస్తూ ఉంటూ ఉన్నారు అంతే అలా చేసి తను ఎలా సర్వైవ్ అయిది కొరియాలో అది ఇది అట్లే కొంత ముందు అట్లా స్టోరీ సాగుతూ ఉంట లాస్ట్ ఇదేదబ్బా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అందరు బాగుంటారండి సినిమా అంతా చూడండి నేను చెప్తే మీకు కొంచెం బోరు లా
అంటే ఫిఫ్టీ పర్సెంట్ కొంచెం గప్యి గ్రాప్ అయిందండి ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్
మూవీలో ఇప్పుడు ఈ మే కొరియా ఇప్పుడు వరకు చెప్పినదంతా నార్మల్ అండి కొరియా పోయినాక తను ఎలా సర్వైవ్ అయిందని మీరు డైరెక్ట్ లైవ్ లో చూడండి మీరు నిజంగా ఎంజాయ్ చేస్తారు ఆ ఫ్రెండ్స్ తో చూడండి ఇంకా వాళ్ళ ఎంత క్యూట్ క్యూట్ ఉంటారు కదా మీరు మీరు అమ్మాయిలు అమ్మాయిలు మాట్లాడుతున్నప్పుడు క్యూట్ కుఢ డైలాగ్స్ అన్ని భలే ఉంటయి
ఓకే అండి ఈ వీకెండ్ తప్పకుండా ఫ్రెండ్స్ తో కలిసి చూస్తాము ఆ ఓకే అండి ఆ సరే అండి బాయ్ అండి థ్యాంక్యూ